హలో హలో వినిపిస్తుందిండి వినిపిస్తుంది ఉ మీకు ఫేవరెట్ ఎవరున్న రో రోల్ మోడల్స్ ఉన్నారా
ర ట్రోల్ మడల
ఆ
అలా అంటే చాలా మంది ఉన్నారు నాకు ఒక ఆయనన్నాళ్ు
హ
వచ్చేసి సిన్గాారు అనమాట సింగర్ దేవ అంతని ఆ అే బావరా అంతచ్చంద అ అట్టే చిన్నప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్ అవవి అయి ఇప్పుడు బాగా మంచిగా నిలదొక్కున్నాడు అనమాట
ఆన్లైన్ ఇంకా ఎవరవరు ఉన్నారు ఉ చెప్పండి చెప్పండి
ఆయన స్టోరీ వచ్చేసి మాముూలుగా చిన్నప్పుడు వాళ్ళు ఇస్తారునమాట అబ్బాయిలు ఆ చిన్నప్పుడే వాళ్ళ అంది చనిపోవాలి వాళ్ళ అమ్మ కొంచెం స్ట్రగుల్ పడుతుంటే వాళ్ళ మమ్మల్ళ ఊర్లో ఉ అే అబ్బాయి ఎంతది విచారమాట
హ
సోప్పుడే అంటే కొంచెం చిన్నగా తెలిసది ఎలాని వసు కదని ఆ తను వచ్చేసి అంటే అల్లరిగా ఆడుకోవడం ఆంత చేస్తా ఉంటే తనకి చదువువింద అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆ అంతా చేసేటోడు అప్పుడు వాళ్ల మావయ్య వాళ్ళ మేనమామకిచ్చేసి ఈ అబ్బాయి కొంచం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుందని చెప్పేసి ఆయన పట్టు పట్టి ఆ కొంచెం క్లాసెస్కి తీసుకుపోవడం గాని మ్ మళ్ళా ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగితే అక్కడ తీసుకోవడం కానీ చేసి ఆ సూపర్ సింగర్స్ లోకి ఎంటర్ అయిన చదువు కంటిన్యూ చేస్తు సో అప్పుడు అక్కడ కూడా పెద్దగా ఆయనకేమి రాలేనమాట
ఉమ్
ఫేమ్ గాని నేమ్ గాని తర్వాత ఏమైంది అక్కడ నుం చి ఒక కిర్వాణి సార్ దగ్గర అసిస్టెంట్ గా అంటే మామూలుగా కోరస్ గ్రూప్ లో ఉంటారు అలాగ జాయిన్ అయి కోరస్లో నుంచి ఒక పాట బాహుబాలకి పాడి బద్రి బద్రినాథ్ మూవి ఫస్ట్ బద్రినాథ్ మూవీలో చిన్న బిట్ సాంగ్ పాడి తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా పెద్ద బాహుబలి సినిమాకి పాడి ఫేమ్ అనేది బాగా మంచిగా తీసుకొచ్చుకున్నాడు
ఉంహు ఏం పాట పాడినాడు బద్రినాథ్ మూవీలో
బద్రినాథ్ లో అంబదరి అమనా అంబదరి అది పాట
ఆహా
మొత్తం అది అంతే అలా చానా స్ట్రగల్ అయ్యి యి అంటే చిన్నప్పటి నుంచి అందరికి అన్ని ఉండవు కదా అలా వాళ్ళ డాడీ లేకపోవడం వాళ్ళ మామయలతో సపోర్ట్తో వెళ్గడం ఎదగడం ఉమ్ అది బాగా ఇన్స్పైరింగ్ స్టో ఉంటారు అందరు లైఫ్ లోను స్ట్రగుల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్ అంతే
ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో
అవునండి
ఉమ్ ఇంకొకరు ఎవరన ఉన్నారా మీ రోల్ మోడల్స్ గానీ ఇన్స్పిరేషన్ పర్సన్ గానీ
అలా లేదండి మీకేవరైనా ఉన్నారా
నాక ఎవరు లేరండి రోల్ మోడల్స్ అట్లేం లేరు కానీ నేనంతకు నేనే ఇన్స్పైర్ అవుతా
ఉమ్ ఒకే
ఉమ్ ఆ ఇంకా ఇంకా చెప్పండి మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏదైనా ఉందా గేమ్
ఆ క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టమండి
హా హా
క్రికెట్ క్రికెట్ ఆ ఆడలేదు చూసాను అంటే చిన్నప్పుడు మాముూలు గల్లి టైప్ క్రికెట్స్ అన్ని ఆడము
అంటేండీ
మనకి మాముూలుగా పల్లెటూరులో ఆడుతాంటారు కదా అన్ని ఆడాము స్పోర్ట్స్
ఉమ్ అంటే మీ చిన్నప్పుటి డేస్ ఎలా గడిచేవి
చాలా పీస్ఫుల్గా అసలు ఇంట్లో ఉండడం తక్కువ అండి బయటె ఎక్కువ ఎందుకంటే అప్పట్లో కరెంట్ సరిగ ఉండేది కాదు టీవీస్ టీవీస్ కూడా డబ్బా టీవీస్ ఆ అందులో మనకి సిగ్నల్ సరిగా ఒక్కోసారి వస్తుంది రాదు సో అలాంటప్పుడు మేము బయట ఎక్కువం అంటే మ్ ఫ్రెండ్స్ దగ్గర ఆడు డ ఆ ఎప్పుడో సండేస్ లో ఏదైనా ఇది పవర్ రేంజర్స్ దాంట్లా ఏమన్నా వస్తే చూడ్డం కొ కొంచెం వాటర్ ప్రాబ్లమ్ ఉంటేయి కదా అప్పుడు అమ్మకు కూడా కొంచెం హెల్ప్ చేసే తళ్ళం ఆ అంటే అప్పుడు బోరింగ్ ఆ బో ఉ బోరింగ్ పంపలాని కొట్టడా మన కా పోయి ఆ ఇప్పు ఇప్పుడెంద ట్యాబ్ తిప్తే పైకి ఎక్కుతాయి సింటాక్లోకి టాబ్ తిప్తే ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ వస్తాయి ఇప్పుడు బిందే పట్టుకునేటోల్లేరు అప్పట్లో అన్ని చాలా బాగా ఉండేవి
ఉమ్ అవునండి
ఉమ్ అలా బావుంటుంది
అప్పుడు డేస్ అన్ని బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ చదువుకుంటూ సూపర్ గా గడిచారు ఎంతమంది మీకు ఫ్రెండ్ స్ ఉండేవాళ్లు
మా ఫ్రెండ్స్ అంటే చాలా మంది మేము కజిన్స్ కాకుండా మా చిన్నపిల్లలు అంటే అప్పట్లో మనకి ఏజ్ డిఫరెన్స్ ఉండేది కాదు పెద్ద చిన్న ఇవి క్లాసెస్ మన క్లాస్ వాళ్ళతోనే ఆడుకోవడం అట్లనేంలే అప్పుడిగ వర్రన్నా రాని చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా గాని ఆడుకోవడమే
ఆడుకోవడం అయితే ముఖ్యం అంటారు
యమంతే
ఊహుమ్ ఆ ఇంకా ఏదైనా ఒకటి మెమరబుల్ డే గుర్తుందా మీ చిన్నప్పటి డేస్ లో
మెమొరబుల్ డేనా ఆ అండి నాకు కు సెవెంత లో ఉన్నప్పుడు మామూలుగా నేను ఎప్పుడు బడ్డేస్ పెద్దగా ఇంట్రెస్టింట్ ఎం
ఉమ్
నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అసలు నాకు తెలీదు ఒక సప్రైజ్ లాగా వాళ్ళ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో మములు బన్ దొరుకుతుంది కదా
ఊ ఉమ్ ఊ ఉమ్
అప్పట్లో చిన్న చిన్నవి టూ రూపిస్ అలా ఉండేవి ఆ అవన్నీ పెట్టేసి దాని మీద టొమాటో సాస్ అది రాసి అంటే వాళ్ళ వాళ్ళే తయారు చేసారనమాట కేక్ టైపు సో అది చాలా మెమరబుల్ అనమాట అప్పటి దాకా నా అంటే ఏదో చాక్లెట్స్ ఇవడం కొత్తగా చేస్కోడం ఆ అదే ఎక్కువ ఆ సెవెంత్ లో ఆ చిన్న వయసు లోని అమ్మాయి వాళ్ళిద్దరు
అదే అదే
బడ్డే సెలబ్రేట్ చేశారు
ఉమ్ మీరు హ్యాపీ ముూమెంట్ అది షేర్ చేసుకున్నారు మీ లైఫ్ లో ఏదైనా చిన్నప్పుడు నార్మల్ గా సాడ్ మూమెంట్ ఏవైనా ఉన్నాయా
సాడ్ మూమెంట్ అంటే మా తాతయ్య చనిపోడం నేను అక్కడే ఉన్నట్లే అంటే ఫస్ట్ టైం నేను అట్లా ఎవర్ని చూడలేదు అంటే అప్పట్లో చిన్నపిల్లల్ని ఎక్కడికి తీసుకెల్లేటోలు గాదు నేను అక్కడ సమ్మర హాలిడేస్ లో ఉన్నట్లే మా తాతయ్య. ఎక్స్‌పైర్ అయ్యారు. ఆ ఆయన అప్పుడుదాక మాతో మా. మాట్లాడి వెరైటీ. వెళ్ళేసి వచ్చేటప్పటికి చనిపోయారన్నమాట.
అయ్యో చాలా బాధగా ఉంటది కదా! అంటే ఆ దా మూమెంట్ తొందర హ్మ్ అంటే భయపడుతుంది. తను కూడా ఫస్ట్ టైం అలా ఏంటి ఇట్లా అయిందని అంతే.
హ సర న న పత్ బాడిీసిిన
మ్! ఆహా! అవునులేండి. అంటే మీ చూసింది మీరు ఫస్ట్. లేదంటే మీరే ఫస్ట్ చూసినారా? తాతను. వేరే వాళ్ళు ఎవరైన చూసారా ఆ ఇది తెలుసు రండి నేను నార్మల్గా అడుగుతున్నాను.
ఆ లేదు మ్మా ఒక ఆంటీ అలా చూసారు మాకు చెప్పడం.
ఇప్పుడేమన్నా భయము ఉందా?
ఆ అలా ఏం లేదు అండి పెద్దగాయిపోయి కామన్ అయిపోయి.
హ్మ్!
మ్!
ఆ ఇంకా ఏనా స్కూల్ డేస్ లో సార్ వాళ్ళు కొట్టడం గాని, అలా ఏమన్నా గుర్తు అంటే ఇంకా కోపం వచ్చేస్తు కా ఆ దెబ్బ అందరు ముందు కొట్టినారు కదా, చ ఏమైన్నా దెబ్బలు కొట్టి తీసుకున్నారా మీరు?
ఆహా! అట్లేం లేదండి అంత మంచిగా టీచింగ్ ఫ్యాకల్టీనే మాకు. మంచిగా ఉంటారంతా.
ఆ నాకైతే ఇక్కడ ఆ చెప్పండి.
ఆ ఇప్పుడు, మనం ఎప్పుడన్నా బంకు కొడితే. నెక్స్ట్ డే మనకి కొడతారు.
హ్మ్! హూ!
అట్లా ఉండేది. ఏంటి ఇంటర్ టైం లో కూడా అట్లానే ఉండేది.
అవునండి, నాకైతే ఒకసారి మా మ్యాథ్స్ అనుకుంటా లెస్ దాన్, గ్రేటర్ దాన్ కి చంపకుకొట్టిండి అంటే నన్ను ఒకటే కాదు అందరినీ అన్నమాట అందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక పాప లెస్ ధ్యాన్ చెప్పింది కదా అని నేను గ్రేటర్ ధ్యాన్ అని చెప్పినాను ఇది కరెక్ట్ అవుతుంది అంటే ఏది కరెక్టే. చంప కేసింటే పక్కన పాప మీద పోయి పడిడాను నేను.
ఓహో!
మ్ ఆ ఆ ఏంటి భారీగా కూర్చుంది నాకు అసలు.
హ్మ్!
అట్లా అట్లాంటివి చాలా గుర్తుండిపోతాయి అన్నమాట. మ్! చాలా గుర్తు చాలా బాగా గుర్తు ఆ ఏంటి నేను ఎప్పటికిీ మర్చిపో
మనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళ కంటే, మనకి ఎవరైతే ఎగనెస్టుగా ఉంటారో? వాళ్ళు, ఖచ్చితంగా మన లైఫ్ టైమ్ గుర్తుంటారు.
లైఫ్ టైమ్ మొత్తం గుర్తుంటారా? ఆ వాళ్లు జరిగిన మూమెంట్ కన్నా ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ గానే గుర్తుంటాయి మనకి.
అవునవునండి.
తొందర మర్చిపోలేం కదా వాళ్ళని ఏం.
హ్మ్!
హ్మ్! అట్లా అన్నమాట. మీకా అట్లా ఏమైన్నా ఉన్నా ఎనిమిస్తావ్ మూమెంట్స్.
అవునండి, నాకు అంటే చిన్నప్పుడు చాలా గొడవ పడేటోళ్లము మేము. ఆ ఎక్కువ అంటే నచ్చకపోతుండే అమ్మాయిని చూడంగానే అసలు ఏన్ కానీ వాళ్ళే మనకు క్లోజ్ అయిపోతారు. అదే అంటే మనల్ని బాగా గుర్తుపడి పెట్టుకుంటారు అదే అంటే మనం ఎప్పుడు ఎప్పుడు మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని వాళ్ళకంటే ఆ గొడవ పడిన సారు కదా వాళ్ళే ఎక్కువ
అవున అవునండి అవును అనీ మోస్ట్ గా గుర్తుంటాయి మనకు
అవునండి
ఓకే అండి